డిసిప్లిన్ ఇప్పుడు అక్కడికే తీసుకపోల్లు నాకు గుర్తుకు లేదు అసలు అదే ఇప్పుడు ఎక్కాను వాళ్ళ వంట వండవు ఇగ వండుకోర ఇగ
ఇప్పుడే పోతనవ రేపు
అవు మరి ఎంచక్క మనము వండాలి నువ్వు వాండవ మరి అ నచ్చినప్పుడు వంట ఫ్రెండ్
ఒకనషా
గిల్లినా ఏం చేస్తున్నాయా ఇ కపుల్ ఫ్రెండ్లీ అనే ఒక మూవీ ఉంది బాగుందా చూసా న కూడా ఆఫ చూసిన ముట్టం చూలేదుఫ ఉంది అది కూడా అదచ్చపో అవునా కన్సర్ అటగా ఏదో సంథింగ్ద డిసీస్ త అనుకుతుంది పో ఏమో చూట్ చుట్ట కూడాడ చూస్తులేని అది రెబక ్రవి ఎలా వాంపోలే అక్టోబర్ ఊ ఇందేలో ఎ వంట పోద డేల కూడాడ అన్న పోరాను
నువ్వు ఎందుకు ఇట్లా తయారయ్యావు
ఓక
నను ఆసకునా
ఆ
స
ఇ అ